సచ్ సఫ చెప్పండి
ఏం చేస్ తున్నారు
ఏం లేదు మీ పేరేంటి
భూమిక మీ పేరు ఆ ఎంత ఆ మ్యారిడ్ అక్క ఎంత మంది పిల్లలు
ఇద్దర్ర ఇద్దరు బాబు మీకు ఎంత మంది
ఒకడే బాబు క్క
అవునా ఏం చేస్తారు మీరు
లే ఏం లేదక్క ఖాళీగానే ఉంట మీరు
ఏం లేదు పిల్లల్ని చూసుకుంటా ఇంట్లోనే ఉంటా
ఉమ్ ఉ
అమోధు
మీ హస్బెండ్ ఏం చేస్తారు అక్క కా
కార్ డ్రైవింగ్
ఆహా
అహా ఓన్ కార్ ఉంది కిరాయికి వెళ్తారు
ఆ అంకా
ఉమ్ అన్న ఏం చేస్తారు
ఆయన కూడా కార్ డ్రైవింగ్ కాకపోతే కంపెనీలో
అవునా ఎక్కడ ఉంటారు మీరు
హెచ్ వెేడి లోక్క
హెచ్ వెేడి నా
మీరు
మేము ఇంతకు ముందు హైదరాబాద్ లో ఉండ ఇప్పుడే రీసెంట్గా ఇంటికి వచ్చినాము త్తగి రాజు బళ్లే మన
ఓ హాయ్ హైదరాబాద్ లో ఎక్కడన్నారు ఇంతకు ముందు
బాచిపల్లి దగ్గర ఉమ్ బాచపల్లి నుండి గట్కేసర వచ్చినయి టెన్ ఇయర్స్ మ్యారేజ్ అయినాక అక్కడే ఉన్నాం ఇప్పుడే ఇప్పుడే రీసెంట్గా వచ్చినం ఇంటికి
ఆహా మరి ఇంటి దగ్గర కిరాయలు దొరకు తన్నాయ
ఇంటి దగ్గర ఓన్ హౌజే
ఆహా కిరాయి లెక్క అంటే క్యాబు కారు కిరాయి దొరుకుతుందా
ఆ ఇంకా వెళ్తారు రోజు బుకింగ్ మంచిగానే పడుతుంది ఇంటి దగ్గర కూడా ఉబెర్ వాాల అట్లా నరేష్ కద
ఆహా
నిన్న ఫెస్టివల్ మంచిగనే జరిగిందా
ఆ జరిగింది అక్క మీరు మేకక్క
మేము ఎక్కువ అంతగా చే చేసే వాళ్ళు చేస్తారు మంచిగానే ఆ మేం కూడా చేస్తాం కానీ పిల్లలతోనే ఇక్కడ
ఫుల్ పని
ఆ ఇద్దరు అబ్బా బాబేమో స్కూల్ కెల్ తడు ఫైవ్ ఇయర్స్ చిన్న బాబుకేమో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్
ఏం కర్రీ అక్క
సరుపక్క వంటైందా మీది
ఆ అయిందక్క మార్నింగ్ అయితది. అ
అవునవును.
ఆ మార్నింగ్ ఎల్ తరు కదా ఎయి లోపే కట్టేస్తే తీస్ కెల్పోతడు. ఉ పనైపోయిందా అక్క
పనైంది బాబుని పడుకోబెడతాన్న.
ఆహా మా బాబు గుడా ఇంతసేపు పడుకొని ఇప్పుడే లేచిండు.
ఏ పా కొద్ది సేప్ అయినా మళ్ళీ పండుకుంటాడు.
ఆ అంతే
అనుకో తర్వాత ఇగ పండుకోరు పండుకోమన్న పండుకోరు.
ఓ ఈయన ఇప్పుడు ఇప్పుడే పండుకోట్లేదు అక్క అసలు ఏ నైన్కి పంట ఇప్పుడు లేస్తాడు ఒక వన్ అవర్ పంటడు అంతే మళ్ళా ఈవినింగ్ టైమ్ లో బంట అడు మల్ నైట్ పదకొండైది పన్నైసరికి
అంతే ఉంది అంతే అంట అంతేగా పెద్దగా అయ్యే కొద్ది వెంకట్ శ్రీమన్
దోస్కాయక్క.
టిఫిన్ చేస్తారా
ఆహ కిచెన్ ఏం చేయనక్క ఎయిట్ లోపే బాక్స్ కావాలి కదా లేేసి గింత ఆ గిన్నెల్ లేసి రైస్, కర్రీ పెట్ వండే సరికే టైమ్ అవుతూనే ఉంటది. అవునా సీదరన అక్క
వాళ్ళు ఎవరైనా ఉన్నారో తోడగా
ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంద సెవెన్ మంత్స్ దాకా మొన్ననే వచ్చ వచ్చి ట్వంటీ డేస్ అవుతుంది ఉమ్ ఉమ్ చేసుకుంటా మార్నింగ్ మా హస్బెండ్ పట్టుకుంటాడు చేసుకుంటా ఆ టై లోని పనింతా
ఆ నాకు అర్చిత నంబర్ పంపించింది ఉచత తెలుసా
మాట్లాడావా అక్కతోటి కాల్స్
ఓహ ఒకటే మాట్లాడా
ఆ ఎ ఎన్న న మీ కాల్స్ మళ్ళీ చేయొద్దు నా ఇంకా ఫైవే ఉన్నాయి అందుకని నేను చేసాను మీకు అక్క
డాగ్గరోల్ నా లెకుంటే
ఎంటిధి అక్క ఆ మా అక్కతోటి మాట్లాడా మళ్ళీ అచ్చితక్కతోటి ఒకటి మాట్లాడా రెండు మాట్లాడా మళ్ళీ మా అక్క వాళ్ళ ఫ్రెండ్ తోటి మాట్లాడా ఒక ఫైవ్
బిందు
బిందుగాదక్క సభాని
అవునా
ఓ
ఎన్ని కాల్స్ అయినాయి మరి ఇప్పటికీ
ఇప్పుడు మీతో మాట్లాడేది పదిహేనో కాల్ ఉమ్ ఇంకా ఐదు ఉనయ్ ఇంకా యాడ్ నక్ అసల్ ఓపిక్ కలిదు మా బాబుకి మన్నటి దాకా జలుబు తగ్గుంది
యన తన్నద
ఆ సిరప్స్ బోసుుడు అది ని బ్లేజర్ పెట్టుడు ఆయనకు తగ్గింది ఇప్పుడు నాకొచ్చింది
మినిమమ్ ఎని హోవర్లు మాట్లాడాలి రా
టెన్ మనిట్స్ అక్క
టెన్ మినిట్ సా అ
ఆ
అవునా
టెన్ మనిట్స్ మాట్లాడుత రాదు
మన కాలే ఇంకా టెన్ మనిట్స్
ఆ కాాల కాాల మీ అత్తయ వాళ్ళు ఉంటారు అక్క మీ దగ్గరే
మా త్త వాళ్ళు ఎవరు లేరు
మా తమ్ముడు ఉంటాడు
ఆహా
అక్క చెల్లి ఎవరు లేరు
మీ తమ్ముడా
ఆ మా తమ్ముడు
అన్నయ్య వాళ్ళకి ఎంతమంది
అత్త వాళ్ళకి ఈ మా బావా మా ఆడబిడ్డ ఇద్దరు
హ
మీరెంత మందిరా
మేమిద్దర మా క అక్క అక్కనేను
అఇద్దరా
ఆ
ఆ
మేమి ఇద్దరం మహల్ హస్బెండ్ వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు
ఉ
మా ఇన చిన్న అయినా అందరి కడ్
అహానిత్త ద బాబు మా బాబు కూడా కొంచెం మోషన్స్ అయితాని
అవునా
అవు
ఏ ఏ రావస్తునే ఉంట అంటే పోతూనే ఉంటాయి మిషన్స్ ఆ, తిన్నమక్క.
అన్న మళ్ళీ ఏ టైంకి వస్తరో?
మళ్లీ ఈవ్నింగ్ సిక్స్ ఆర్ స్ సెవెన్ అయిద్ది.
ఎం ఇద్దామ్
ఆ
నిన్న హాలిడేనే ఉండొచ్చు
హల్డేన్
ఆ
పళ్ళిరేపు హాలిడే న రేపు రమజాన్ కదా
ఆ
రేప్ హాల్డే ఉంటది.
సాలరీ ఎంతొస్తదిరా మరి?
సాలరీ ట్వంటీ అక్క.
మంచిదె, హాలిడే ఉన్నప్పుడు హాలిడే నేనా? సన్డే హాల్డే.
ఆ, సండే కూడ హాలిడేనే.
మంచిదే కదా, ఎక్కడ అది?
ఇది హైత్ నగర్ అక్క, ఆయన్న చేసేదేమో ఎల్ బి నగర్ సైడ్.
ఆ, హైదరాబాద్ లోనే.
ఆ హైదరాబాద్ లోనే, బేగం పేట సైడ్ ఉంటది వాళ్ళ కంపెనీ. ఒక్క వాళ్ళ సార్ది తీసుకెళ్ళాలి, తీసుకరావాలి. ఉమ్, సార్ని తీసుకెళ్లి అక్కడ డ్రాప్ చేయాలి, ఇగ కూర్చోవాలి. తర్వాత ఇగ సార్ వచ్చేటప్పుడు ఇగ మేం తీసుకొని రావాలి, లేకుంటే ఎటన్ళ్తే తీసుకెళ్ళాలి.
అంతే, మంచిదే. నయం లే ఖర్చు లేకుండా. మళ్ళీ హాలిడే కదా, రూమ్ రెంట్ ఏమన్న ఉందా?
ఆ, రూమ్ రెంట్ లేదక్కిదీ అంటే ఇట్ల గేట్ వాచ్ మెల్లెక్క
ఆహా
బస్
ఏం చేస్తరు, మరందులో కూడ వర్క్ చేయాలె కావచ్చు.
ళ్ళు ఊడ్చి, తుడవాలి, ఇగ మా హస్బెండే చేసెల్తడు పొద్దున్నే.
అబ్బా
ఆహా కాదక్క ఇగ ఇల్లు లేక్ అయితే నేమో ఒక ఫ్లోర్ ఉన్ అంటే ఇగ రెండు ఫ్లోర్లు ఒకటి పైన సార్ వాళ్ళ రూమ్ ఒకటి పైన్ ఇకోట్
అవునా, అంతేనా ఇంక వాళ్ళది తర్వాత్ తె, ఇగ మీరే చేసుకుంటారిగ. వన్ ఇయర్ అయితే
ఇగ వన్, ఆ బాబుకి వన్ ఇయర్ అయితే నేనే చేసిస్తా పని. ఊడ్చి, తుడ్చ్ చుడే కదా, పొద్దున్నే లేసి మెట్లు ఉడ్చుకొచ్చి తూడుస్తడు.
ఇమెకు బ ఉన్నడు చిన్న ఆన కాబట్టి ఆ అన్న చేస్తాండు.
ఆ, అవును ఆయన ఈనె ఉన్నడు కాబట్టి ఈన పొద్దుగాలే ఈనె పక్కన నేన్ లేకపోతే ఏడుస్తడు.
న
అందుకని ఆయన చేస్తాను లేకుంటే నేనే చేసుకుంటా ఉ కొంచెం వన్ ఇయర్ అట్లా వడితే వన్ అండ్ హాఫ్ ఇయరు
మీరే జేసుకుంటారు
ఇంకా బయట కూడా ఏమన్నా డ్యూడ్
మీకు రూంలు ఫ్రీగానే ఉందా లే ఉంటే
ఫ్రీ నే అక్క నువ్వు కాల్ చేస్తావా కట్ చేసి ను జే
ఆ సరే
కా